హలో అండి హల్ ఏం లేదాం డి మీరేం చేస్తున్నారండి?
మేమేం చేస్తలేమండి మేము ఏదో ట్రిప్ అట్లా దేవస్థానాలకన్ని వెల్ళొద్దామా అని ఆలోచిస్తున్నామ అండి.
అవునా మీరు దేనికేళ్ళాలనుకుంటున్నారండి?
మేము చాలా అనుకుంటున్నాం అండి. కానీ దాంట్లో ఏది ఫిక్స్ అవ్వాలో అర్ధం కాట్లేదండి మీ ఏమైనా సలహా ఇస్తారా అండి?
బావుంటది
ఆ తిరుపతి వెళ్ళామండి రీసెంట్ గాని
అవునా అండి
చాలాసార్లు పోతా ఉంటామండి మనం తిరుపతి కాకుండా ఎక్కడికైనా వెళ్దామని కొత్తగా ప్లేసె కొత్త చోట్లకి వెళ్ళి చూసుకొని వచ్చినట్టు ఉంటది అని
ఆ కానీ మీరు తిరుమలకి మెట్లు ఎక్కెళ్ళండి బావుంటది.
అవునండి చాలా సార్లు ఎక్క్కెళ్ళామన్
అవునండి
అవునండి
ఆ మెటీకిల్ ఏక్ మనం అసలు ఫస్ట్ ఎక్కుతమొ ఎక్కలేమొ అనుకుంటాం గా
అవునండి
ఆ కానీ మనకు ఆ దేవుడు ఆగులుంటే ఎకనా ఎక్కేస్త త మనేదానికి అదొక నిజం నిజస్వరూపం అండీ.
దా అక్కడికి ఎల్ వెళ్లిన కూడా దర్శనం అవ్వదండి.
అవునండి అస్సలు ఎన్ని గంటలు ఇరవై నాలుగు గంటలు, ముప్పై గంటలు పడుతది కదండి.
అవునండి ఈ మధ్య ఇంకా టోకెన్స్ ఉన్నాయండి ఫ్రీ టో కొంచెం దాని వల్ల దర్శనం కొంచెం ఈజీగా అయితది తొందరగా
అవునండి ఐదు సెకండ్ల కోసం అసలు ఎంత కష్టపడాలండి మనం.
అవునండి
హుమ్ జస్ట్ ఐదు సెకండ్ దర్శించు కోవడానికి ఎంత కష్టపడతాం ఆ దేవునికి చుడ్డానికి
అవునండి
ఊమ్ ఇంగా అసలు ఇంకా అక్కడ మనకు చాలా ప్లేసెస్ ఉన్నాయి కాదండి కదండి హిడెన్ ప్లేసెస్ చె పాలివన్నీ
అవునండి జపాలి బాగుంటదండి చాలా
ఆ అందర్కీ అద్ తెలీక ఎవర్ ఎళ్లారండి కానీ అ అంతా బాగుంట టాయండి చూడ్డానికి
తిరుమల ఆ ఎల్లామండి తిరుపతి కెల్లం శ్రీకాళస్తికెల్లాం. కాణిపాకం ఎల్లాం, జపాలికెల్లాం ఇంకా అక్కడ ఆకాశ గంగా ఉంటదండి
అవునండి అవన్నీ మంచి ప్లేస ఇంకా తిరుమల నుంచి మనకై తే తి తిరుపతి నుంచి తిరుమల రూపం కనిపిస్తది కదండి.
ఆ అవునండి. ఇంకా తిరుపతిలో ఇంకో ఎవరికి తెలియంది ఇంకొకటి ప్లేస్ ఉందండి.
ఏంటండి ఆ అవునండి అసల్ మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయండి. తిరుపతిలో
అవునండి ఇంక అట్నుంచి అట్లే ఎళ్ళాలనుకుంటే, తిరువనమలై ఎళ్ళచ్చండి అరుణాచలానికి
అరుణాచలం చాలా మంచి గుంటదండి అస్సల్ ఆ దేవుడు ఆజ్ఞా లేన్ది మనం ఎళ్ళలేం కదండి అక్కడికి
నంది
ఆ ఆ ఎళ్ళామండి రీసెంట్గానే ఎళ్ళాం. మండి అసలు ఎన్నిసార్ల్ అనుకున్నా గుడా అసలు అవ్వదు కదండి అక్కడికి ఆ దే దేవుడు పిల్లుస్తేనే వెళ్తాము.
హా అవునండి.
చాలా కష్టం కదండి.
అవునండి చాలా కష్టమండి.
హ్మ్
మరి ఎట్లా ఎళ్తారండి ఇప్పుడు అదే అరుణాచలంకి ఎళ్లారన్నారు కదా బస్లో ఎళ్లారా లేదా టైన్కెళ్ళారా అండి. అవునండి.
ట్రైకెళ్ళేసి అక్కడ దిగేసి బస్ స్టాప్లో ఆటో బుక్ చేస్కొని ఎళ్ళమండి. కనీ అక్కడెక్కడ మనక్ తెలీదని ఎంతంత రేట్లు చెప్తరండి తెలీన్ వాళ్ళకు అనేసి
అవునండి.
మ్ ఏం తెలీదని మన్తో బాగా డబ్బులని లాగుతరండి.
అవునండి.
తెల్సుకొన్ ఎళ్ళాలండి మనం
అవునండి. అక్కడ దొంగతనాలు గుడా ఎక్కువ జరుగుతాయండి చాలా జాగ్ర
అవునండి. ఇంకా అక్కడైతే అసల్ తిండి మంచిగనే ఉండదండి.
అవునండి.
అస్సల్ తినలేం మనమైతే అక్కడ
అదేనండి
మీరు గిరిప్రదక్షణ చేశారా అండి
పద్నాలుగు కిలోమీటర్లండి మేం ఒక అలానే అండి ఒక్సార్ ఎండాకాలంలో ఎళ్ళామండీ
ఆ
అదే అండి మార్నింగ్ దర్శనం చేస్కున్ మార్నింగ్ గిరిప్రద గిరి ప్రదక్షణ స్టార్ట్ చేసినమండి మొదల్ పెట్టినం
ఓ
ఒక మూడున్నర నాలుగు గంటలకి అట్ల స్టార్ట్ చేసినామండి మా ఓ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అదే పూర్తి అయ్యేసరికి ఒక తొమ్మిది పది అట్ల అయిందండి
అవునండి
అవునండి దాని తర్వాత దర్శనానికి మాకు ఆ రోజు శనివారం పడిందా అండి ఫుల్ల్ అదేండి చాలా మంది ది ఉన్నారండి చాలా రద్ది ఉడింది అసలు అసలు దర్శనా దర్శనం అవుతందో లేదా అనుకున్నానండి
అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే వీక్ డేస్ లో వెళ్ళాలండి
అవునండి చాలా చాలా రద్ధి ఉన్నిందండి అసలు మాకైతే లైన్ లో నిలబడి సరికి అబ్బా ఓపిక ఓపికే లేదండి పద్నాలుగు కిలోమీటర్లు తిరిగి అదే నడిచి ఏమి తినకుండా దర్శనానికి వెళ్ళిపోయినామండి
ఆ చాలా కష్టమండి అలా అయితే అందుకే మీరు రాత్రి పూట నడిచివేళ్ళండి రాత్రి పూట
అదే అండి అదే అండి ఇంకా దర్శనం అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయిందా అండి రెండు మూడు ఆ టైమ్ లో తర్వాత ఇంకా అక్కడ గుల్లో ప్రసాదం పెట్టారండి
హు
ఆ గుళ్లో ప్రసాదం తీసుకొని
ఉ
మంచిగా అట్లా బయటకి వచ్చామండి రూమ్ దగ్గరికి వెళ్దామని అట్లా బయటకి వచ్చామండి ఆ ఆటో వాళ్ళు ఎవ్వరు రావట్లేదండి రూమ్స్ దగ్గరకి అక్కడంతా ఎక్కువ ట్రాఫిక్ టఫ ట్రాఫిక్ అయిపోతుందని
అవునండి పౌర్ణమికి వెళ్ళట్టున్నారు మీరు
మామూలుగా అయినా సరే ఆటో వాళ్ళు రారండి అటు సైడ్ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ అయిపోతదని చెప్ప చెప్పేసి మనల్నే కొంచం ముందుకు రమ్మంటారు మనము ఇక్కడ నుంచి అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోయేనప్పుడు మాకైతే ఒకసారి కళ్ళకి బొబ్బలు వచ్చేసాయండి ఎండాకాలంంలో వెళ్దేసరికి నీడ్ అనేదే ఉండదండి మొత్తం ఆ తార్ రోడ్డే అండి ఎండకి కాళీ అయిపోతా ఉంటది అట్లే బొబ్బలు వచ్చేసినాయంండి నాకైతే
అవునండి
అసలు చాలా అది భయంకరమైన విషయం అండి
అవునండి మేమయితే నైట్ రాత్రి కూడా గిరి ప్రదక్షిణ చేస్ డి కానీ రాత్రి మాకు ఏమైంది తెలుసా అండి ట్వెల్వ్ థర్టీకి చేస్తే ఫోర్ థర్టీ అయిందండి చేసాల కో
మాక్ అయితే ఇంకా
చెప్పే ఇనండి ఫోర్ థర్టీ అయినప్పుడు ఇంకాసారి దర్శన దర్శనం కి వెళ్దాం డైరెక్ట్ గానే సరికి వెళ్ళామండి
హా అండి
వెళ్తే మాక ఏమైంది ఆడే నలైన్ లో కూర్చున్నాంమండి నైట్ అంత అసలు నిద్రలేదు కదండి మాకి లైన్లో వెయిట్ చేశా అంటే నిద్ర తూగుతున్నామండి అట్లనే కూర్చొన్ తూ త్తనం తూగుతున్నాం తూగుతున్నాం దేవున్ని గుడా సరిగ్గ చూడ్లేదండి తూగే దాంట్లో అసల్ నేను ఎంత కష్టమైపోయిందండి నిద్దర్ లేకుండా అట్లా చేసినందుకు మా
అయ్యయ్యో మీరూ రూమ్క్ వెళ్ళేసి సీ ఫ్రెష్ అయి వెళ్ళాల్సిందండి.
తే సరిపోయిండ అండి అవును ఇంకొక్సారి అందుకే ఎళ్ళినప్పుడు మళ్ళీ మంచిగ రెస్ట్ తీసుకోని ఆ అ రెండు సార్లు వెళ్ళానండి. ఇంకొకసార్ ఎళ్ళినప్పుడు అలానే నైట్ టూ త్రీకలా చేస్ స్కొని బాగా నిద్రపోయి మల్లెళ్ళానండి దర్శనంకి కనీ అసల్ గిరిప్రద క్షన చేసే వాళ్ళక్ కాళ్లన్నీ పడిపోయి ఉంటాయం
అవునండి చాలా మాట్లాఅండి పద్నాలుగు కిలోమీటర్లు నడచాలంటే
ఆ అలవాట్లేను అవునండి చానా కష్టమండి అస్సలు అబ్బ అవ్వదు కాళ్ళసలు అడుగు తీసి అడుగేసెక్ రాదండి. మా త్రలన్ని మింగినానండి నేనైతే చాలా కష్టమండి
చేయడం కూడా మంచిదే లేండి ఎప్పుడు నడుచన్ మనం నడిచే అదే మనం మనకు కూడా మంచిగద్ అవునండి మనక్ కూడా మంచిగా హెల్త్ మంచిగుంటాది. ఇంకా పద్నాల్గు కిలోమీటర్లకి ఒక్కొక్క దేవుడ్ వస్తాడండి.
అవునండి ఒక్ కిలోమీటర్కో దేవుడు మంచిగ దర్శించుకోన్ కానీ మేము రాత్రి ఎళ్ళాం కాబట్టి గుళ్ళని క్లోజ్లో ఉన్నాయండి.
మేం మంచిగ దర్శనం చేస్కుంటూ ఎళ్ళామండి.
తినుకుంట ఎళ్లచ్చండి అన్
మేము నిష్టగా ఎళ్ళామండి తిన కుండా పద్నాల్గు కిలోమీటర్లు అదే గిరిప్రదక్షిణ చేసి డైరెక్ట్ అదే అండి దర్శనం అయ్యాక తిన్నామండి అట్లయితే మంచి ఫలితం వస్తుందన్ అన్ చెప్పారు.
అవునండి మేం గుడా దేవుడ్ ప్రసా ప్రసాదం తిన్నామండి అక్కడ బైట పులిహోర పెడుతుండే చాలా మంచిగుండిందం
ఆ మేం ఎల్లప్పుడు రసమన్నం పెట్టారండి.
అవునా అండి.
హా అవునం
ఇంకా గుల్లో ప్రసాదం అయితేనే అసల్ సూపర్ ఉంటుంన్ కదండి మనం చేస్
అవునండి నాక్ అలానే కదిరి నరసింహ స్వామి గుళ్లో పులిహోర ప్రసాదం ఉంటదండి. చాలా బాగుంటదండి నాకైతే అక్కడ ఆ లడ్డు కన్నా పులిహోరనే చాలా ఇష్
ప్రసాదం కోసమే అట్ల టె టెంపుల్ కెళ్ళాలన్పిస్తదండి కొన్నిసార్లు అందుకే ఎళ్ళనండి దర్శించుకోడానికే ఎళ్తాను.
అదే అండి దేవుడ్ భక్తి ఉండాలండి.
మ్ చాలా ఉండాలండి దేవుడు ఆజ్ఞ లేనిదే మనకి ఏది జరగదు కదండి. అన్నిటికి దేవుడే ఆ ఇంకా అండి
ఇంకా అలా అండి అరుణాచలంలో అయితే మాకు బొబ్బలేళ్ళిపోయాయండి అసలు చాలా ఇబ్బందైపోయిందందండి మాకు
అవునా అండి
చాలా ఇబ్బంది పడ్డానండి ఎండాకాలంలో వెళ్ళి
అవునండి
ఎందుకంటే పొద్దున గిరిప్రదక్షిణ చేసినప్పుడు కూడా పూర్తి అయ్యేసరికి పదయింది కదా అండి అప్పుడు కాళ్ళు కాలిపోయినాయండి
అవునండి
ఇట్లా దర్శనం అయి మంచి మధ్యాహ్నం పూట అండి
అవునండి
రెండున్నర మూడు ఆ సమయంలో రోడ్లు చాలా హీట్ డేక్కిపోయింటాయండి చాలా మంటగా వేడిగా ఉన్నాయండి వేడెక్కిపోయున్నాయండి రోడ్డు ఇట్లా అడుగు తీసి అడుగు పెట్టే లోపే బొబ్బలు వచ్చేసాయండి అసలు ఎక్కడైనా నిలబడుదాం అనేసి సరికి ఎక్కడా ఉండదండి ప్లే అదే చోటు ఏ చెట్లు ఉండవు ఏముండవు మొత్తం రోడ్డే ఉంటది
అవునండి
అట్లయితే చాలా కష్టం కదండి
అవునండి అస్సలు
అట్లా అండి ఇంకొకసారి అట్లా ఎప్పుడైనా గానీ ఎండాకాలంలో వెళ్ళకండి సరేనా
ఆ సరే అండి అయితే మరి
సరే అండి ఉందామండి
ఆ బాయండి ఆ బాయండి